మస్కారం అండి.
నమస్ కారం అండి. బాన్నారా అండి.
ఆ బాగున్నాం అండి మీర్ బాఉన్నారా అండి.
బావున్నానండి ఏం చేస్సున్నారు.
ఏం లేదండి. పుణె కాలి కు చున్నా మీరు
ఓకేనండి నేను కూడా ఖాళీగానే కూర్చున్నాము. ఇప్పటి వరకి పిల్లలతో గేమ్స్ ఆడాము.
అవున అం
ఆ సో మీకు ఏ ఫెస్టివల్ అంటే ఇష్టమండి.
ఆ ముందుగా వినాయక్ చ్యోతి ఫెస్టివల్ అంటే చాలా ఇష్టం అండి.
ఆ ఓకే వినాయక చవితి పండుగ అంటే చాలా ఆ బావుంటుంది కదండి. తొమ్మిది రోజులు ఉత్సవాలు జరుగుతా ఉంటయ్‌. నవరాత్రులు ఆ సో రోజుకొక ఆ మనకి నైవేద్యాలు ప్రసాదాలు చేసి రోజుకు ఇంటికి ఈ రోజుకొకరు పూజ చేస్తూ ఉంటారు. డైలీ ఆ విగ్రహాన్ని పెట్టుకొని ప్రతి ఒక్కరు ఇంట్లో మంచిగా ఆ అలంకరించుకొని ఆ దేవుడికి పూజలు నైవేద్యాలు అన్నీ చేసి అన్నీ సమర్పిస్తుంటారు.
అవున మా కల్లా అయితే వినాయక చవితికి ఇంకా వారం ముందునే అన్ని స్టార్ట్ చేస్సామండి. అంటే చందా కలెక్ట్ చేయడం కానీ
అవును
కొన్ని వెళ్ళి అంటే ఎ వినాయకుడు బాగా నచ్చాడుని అలా సెలెక్ట్ చేయడం కానీ
అవును వినాయకుని బొమ్మని సెలక్
అవును ఇంకా పండక్కి టూ డేస్ ముందే పందిర అంతా రెడీ చేయడం గాని
అవును హు డెకరేషన్స్ కూడా చేస్తారు. ముందు చెట్లు తోరణాలు
అవునండి అలాటి టంకాయ పట్ల కొట్టకు రావడం కాగానీ అకులుతో తర నాలుకు ఇక్కడం అలా అన్ని చేస్తుంటామ్ అండి
అవునండి చాలా బాగుంటుంది. డెకరేషన్ చేసుకొని, మ ఈ ఇంట్లో అలంకరించుకొని పొద్దున, ఆ సాయంత్రం మంచిగా ఇంట్లో పూజ. చేసుకొని ఆ అన్ని చేస్ తూ ఉంటారు చిన్న పిల్లలు కూడా చాలా సందడిగా ఉంటుంది చిన్నపిల్లలు కూడా చాలా సంతోషంగా పండగ జరుపుకుంటారు
నైట్ అంతా అక్కడే వినాయకుని దగ్గరే ఉండడం పను కోడ్
కొని మండపాల్లోనే పడుకోవడాలు, దేవుడి పాటలు పెట్టుకోవడాలు ఉంటుంది. అన్నదానాలు కూడా చేస్తూ ఉంటారు.
నిమార్జనం రోజు బాగా కలర్లు చల్లుకోవడం నీళ్లు చల్లడం
అవును డ్యాన్స్ లు చేస్తూ ఆట పాటల్తో స్వామి వారిని సాగనం చెతూ ఉంటారు నిమజ్జనానికి
అ నిమ్ట్చనా అంటే గణపతి పతిని ఊరేగించే ముందర లడ్డం వేళం పాట పాడడం కానీ
అవునండి లడ్డుూ వేలం పాట చేస్తారు ఇక్కడ ఒక్కొక్క ఏరియాలో ఒక్కొక్క విధంగా ఆ లడ్డు వేలం పాట అనేది జరుగుతుంది ఆ ఒక్కొక్క రేటి కి లడ్డు వేల్లం పాట అనేది జరుగుతూ ఉంటుంది లడ్ డున్ గెల్చ్ పోడాల్లు లక్కి డాత్ తీస్తుంటారు ఆ పిల్లలకు ఆట పోటీలు జరిపిస్తూ ఉంటారు వినాయకుని మండపాల్లో
అవునండి అంటే మీకలా లడ్డూ వేలం పాట జరిగిన తర్వాత మనీ ఏం చేస్తారని తెలుసా అండి మీకు
ఉ మనీ అంటే ఆ ఇట్లా అన్నదానాలు చేయించడం గానీ లేదంటే ఇట్లా అనాథాశ్రమాలు ఉంటాయి కదండి అలాంటి పిల్లలకు కు ఆ ఇట్లా డొనేషన్స్ లాగా ఇవ్వడం గాని చేస్తూ ఉంటారు అన్నమాట
స ఇంకా ఏ పండగ బాగా జరుపు కొంటుందరండీ మీ
ఇంకామేం మా బతుకమ్మ పండుగ అనేది బాగా చేసుకుంటామ అండి రంగురంగుల పువుల్లన్నీ దిన్ని తీసుకొని వచ్చి ఓ ఒక దగ్గర చేర్చి వాటిని మంచిగా అలంకరించి
అంతే ఆండీ మా సైడ్ బోలో బోనాలు అలా ఏం జరుపుకోరు కొంచెం ఏమన్నా చెప్పగలరా పండుగ ఎలా ఉంటుంది ఏమని
బోనాల పండగ అంటే ఇట్లా పిచ్ మనకు ఆషాఢ మాసంలో బోనాలు ఎక్కువగా జరుగుతూ ఉంటాయి ప్రతి ఒక్క ఏరియాలో జరుగుతూ ఉంటాయి సో ఆ బోనాలకి ఏంటంటే మనము నార్మల్గా పసుపుతో పసుపన్నం చేసి లేదంటే బెల్లం అన్నం చేస్తా ఉంటారు, ఆ ఆమ్ అట్లా చేసి నైవేద్యం అనేది పెడుతూ ఉంటారు ఇట్లా అమ్మవారికి మనము ఏం చేస్తామంటే చీరా సారే అనేసి అని అంటుంటారు కదా సో అమ్మ వారికి ఓడి బియ్యం అనేది చేస్త చేస్తూ ఉంటారు సో ఈ విధంగా మనం బోనాలనీ చేసి ఇంటి దగ్గర నుంచే బోనాన్ని ఎత్తుకొని చప్పుడు చాప్ కుడిమేలాలతో ఆ అమ్మవారిని ఇట్ల ఊరేగిింపు తీసుకొని వెళ్ళి ఆ బోనాలు అనేది చేసుకుంటూ ఉంటారనమాట, చాలా బాగుంటుంది అది కూడా
అంటే నేను దాదాపుగా చూసిండేది, అంటే సోషల్ మీడియాలో కొంచం చూసా ఆండీ అంటే అందరుూ చుట్టూ రౌండ్ గా నిలబడి పాటలు పాడుతూ అలా చేస్తు అదేనా అండి
ఆహ్ ఆహ్ అది బతుకమ్మ పండగ అండి
ఓ
ఉమ్ బోనాలంటే ఇట్లా వేషధారణ చేసుకొని కత్తులు పట్టుకొని ఇట్లా వస్తూ ఉంటారు
ఆ చ్
ఆట పాటలతో చప్పుడు చేసుకుంటూ, పచ్ ఆ రకరకాల అంటే రాక్షసుల బొమ్మలు ఉంటాయి కదా సో ఆ విధంగా అట్లా వేష్ వేషాలు వేసుకుంటారు అనమాట, వేషాలు వేసుకొని అమ్మవారి చుట్టూ డ్యాన్సులు చేస్త తు ఉంటారు వేపాకులు ఎక్కువగా పెట్టు కుంటారు ఈ బోనాలికి
మా ఏరియా ఇంకా సంక్రాంతి పండగ బాగా జరుపుకుంటామండి మేము
మీ ఏరియాలో సంక్రాంతి పండుగ బాగా జరుపుకుంటారా ఓకే సంక్రాంతికి ఏమేమ్ మీ పిండి వంటలు చేస్తూ ఉంటారు మీరు
సంక్రాంతి అంటే ఏ పండకైనా ముఖ్యంగా పిండి వంటలు అంటే వోలిగలు గానీ కుడాలు
ఓక్
అండ్ స్వీట్ శ్లో గులాబ్ జాము అలా చేస్తుంటామండి ఇంకా సంక్రాంతి మాకు బాగా గుర్తొచ్చ్ టరు ఎద్దులు
ఓకే అండి ఉమ్ ఇం ఇంకా ఎలాంటి పండగలు అంటే మీది మీకు ఏరియాలో సమ్మక్క సారక్క జాతర అనేది జరుగుతూ ఉందా
లేదండి అన్ ఆ ఏరియాలో అ పండగ చార్ కదా
అవునా ఓకే అండ్ ఇంకా దీపావళి
దీపావళి శివరాత్రి
ఉమ్
అంటే దీపావళి పండుగ అయితే బాగా జరుగ్ కుంటామండి మేమ్
పవలికి టపాసులు కాలుస్తూ ఉంటారా
ఆ అప్పుడప్పుడు కాలుస్ తుంటామండి చిన్న అంటే చిన్నవి చిన్నగున్నప్పుడు బాగా కాలుస్తు ఎమన్నవ్ కొంచెం పెద్ద అయిన తర్వాత అంటే కాలుష్ యం ఎక్కువ అవుతుంది కదా అందుకు అ ఇచ్చేస్తామండి ఇంకా సాయంత్రం అవ్వగానే ఇల్లాంతా అద్ ప
దీపాలతో వెలిగిపోత్ తూ ఉంటుంది అమ్ నరకాసుర వధ అనేది చేస్తూ ఉంటారా అండి. దీపావళికి
ఆ అవునండి.
ఆ ఓ
టే మా ఊర్కి ద గ్గిరిలో రామాలయం ఉందండి. పెద్దది
ఓకే
క్కడ చేస్సుంటారండి.
ఓకే అంటే భోగి పండుగ రోజు ఇలా హారత్ తీస్తూ ఉంటారు. కదా దివాళికి అలా హరతి అనేది ఇస్తూ ఉంటారా ఇంట్లో పెద్దవాళ్ళకి చిన్న పిల్లలతో ఇప్పిస్సుం. టారు కదా
ఆ అవునండి.
మ్మ్ఉ అది ఇస్తే చాలా మంచి ండి సో ఆ తప్ తప్పకుండా ఇప్పిస్సాము మి కూడా
మీ సైడ్ సంక్రాంతి పండుగ జరుపుకుంట అండి.
జరుపుకుంటాం అండి. చాలా రకరకాల పిండి వంటలు చేసుకుంటాము గాలి పటాలేగిరిస్ చుంటాము. అం ఆ కోడి పందాలు జరుగుతూ ఉంటాయి.
ఇంకా ఏమన్నా ముగ్గుల పోటీలు అలా పెడ్ ఉంటా
ముగ్గుల పో టిలు కూడా ఉంటాయండి. రంగురంగుల కలర్స్ అంటే ఆ చాలా రకాల రంగులన్నీ తీసుకొని వచ్చి, ఒక ముగ్గులాగా వేసి దాంట్లో కలర్స్ నింపడము ఇవన్నీ చేతుంటాము. ఫస్ట్ ప్రైజ్ వచ్చిన వాళ్ళకి ఆ క్యాష్ ప్రైజ్ ఉంటుంది. మంచిగా యాభై వేల వరకు ఆ క్యాష్ ప్రైజ్ ఉంటుంది. సెకండ్ ప్రైజ్ వచ్చేసి ఏదన్నా చ్ ఆ స్కూటీ గానీ ఇలా సై
అవును ఇవ్వడం జరుగుతాంటది.
ఆ
ఓకే ఇంకా మా ఏరియాలో అయితే ఇంకా శివరాత్రి పండగ అంటే నాకు కొంచెం బాగా ఇష్టం ఇంట్రెస్ట్ అయింది
ఓకే శివరాత్రికి ఉపవాసం
హ్మ్
ఓకే జాగరణ చేస్తూ ఉంటారా
ఆ జాగరం హ్మ్ ఖచ్చితంగా రెగ్యులర్ చేస్తుంట
జాగరణ ఎందుకు చేయాలన్ శివరాత్రి రోజు దానికి కారణం ఏమన అన్న తెల్సా
రాక్షసులకి దేవలోక్ దేవతలకి కి ప్చ్ అంటే అది పాల సముద్రంలో చిలుకుతున్నప్పుడు అమృతం వస్తుంది కదండి.
అవునండి
స్టార్టింగ్ విషయం వస్తుందండి
ఓకే ఓకే
శివుడు తాగి అంతా ఒక నైట్ అంతా గొంతులోనే దాచుక
దాచుకోని నంటా
అ దాన్ వాల్నా జాగారం చేస్తామ్
అవునా ఓకే జాగరణ చేస్తే చాలా మంచిది అంటారండి అంట కదండి శివరాత్రి రోజు ఉపవాస ఉంటే చాలా మంచి జరుగుతుందంట ఊ ఆ రోజు ఏక్ ఎక్కువగా కందగడ్డ అని ఆ పెడతారు మహానంది మధ్యంగా స్వామి వారికి
అని జాగారం అయితే ఉన్నా కాని ఉపవాసం ఎప్పుడు ఉండలేదండి మీరు ఉపవాసం అలా ఉంటారా అండి పండగ రోజు.
అవునండి అంటే నేను ఉండను గాని మా ఇంట్లో వాళ్ళు ఉంటారండి ఉపవాసము, ఆ సో వాళ్ళకి పూలు ఆ సారీ వాళ్ళకి పాలు, పండ్లు రకరకాల పండ్లు తీసుకొచ్చీ ఆ పెడుతూ ఉం టాము. ఆ ఇం ఆ ఆ రోజు మళ్ళీ ఇంకా నైట్ అంతా ఆ టెంపుల్ దేవాలయాలకు వెళ్తూ ఉంటాము. అలా ఉంటుందండి ఆ రోజు శివరాత్రి రోజు. ఇంకా ఎ ఆ సరే అండి థ్యాంక్ యూ అండి.
ఓకే మీకు తెలిసిన సమాచారాన్ని చెప్పినందుకు ధన్యవాదాలు.
అ మీ కూడా ధన్యవాదాల అండి థ్యాంక్ క్యు అండి బాయ్ అండి.